ఆ బాగున్నామండి మీరు బాగున్నారు
ఉ బాగున్నమండి ఎం చేస్తున్నారు
ఏం చేస్తున్నారంండి
ఏముందండి అలా కాసేపు బయట కూర్చున్నామని ఇ స్లాప్ మీదక వచ్చామండి ఉ ఏమి చేస్తున్నారు అండి
బియ్యం కడుగుతున్న ఆ వచ్చారండి పిల్లలు పిల్లలు వచ్చారు ట్యూషన్కకీ వెళ్ళారు
అవునా
వాళ్ళు వచ్చేసరికి వంట చేయాలి
ఆ
మీర్
ఫైనల్లీ ఈరోజు
ఇంకా కర్రీ ఉందండి చపాతీ చేయాలి
ఉహ అంటే జోన్న రొట్టి నా ఎట్లా చేస్తారండి
జొన్నడట్ట చే కబర వేసి చేతో చేస్తానండి
ఇలా రౌండ్గా వస్తదా అండి అట్లా
ఇంగ రాదుగాని ఇంగ ఎట్లానొమాట్లు అడ్జస్ట్ అయి తింటారు
అంటే డైలీ చపాతి చేస్తారా జొన్న రొట్ట ఏమిేస్తారా
ఆ డైలీ చూన్న రొట్టాయండి మేము ఒక పాప మందం కొంచెం రైసు తర్వాత నువవు రొట్టే చేసుకుంటాం రోజు
ఉ హ ఎలా అంటే ఓన్లీ జొన్నలే పట్టిస్తారా
లేదండి లేదు ఆ జొన్నలు గోధుమలు సజ్జలు రాగులు కొన్ని బియ్యం
అంటే ఎంత క్వా ఎంత క్వాంటిటీకి ఎంత రైస్ వస్తారంండి
రైస్ కొన్ని రెండు పీరికలు వేస్తాము ఆ అవి కేజి కేజి పట్ట పట్టిస్తాం అన్ని మిగతాయి అన్నిీ కేజీ కేజీ ఆ అది అది రాగులు కొంచెం తక్కువ కేజీ
ఆ అదేలే ఎందుకంటే అది కొంచెం సన్నగా ఎక్కువ దిగుతుంది
ఆ
ఆ
అట్లా రైస్ కొంచెం రైస్ రైస్ రెండు పిరికిళ్లు వేస్తాం అంత అే అంటే అది రావడం కోసం అంతే ఎందుకంటే మళ్ళా రైస్ ఎక్కువ యాడ్ చేసినాం అనుకో మనం అన్నం తిన్నట్టే ఉంటది కదాండి
అవునవునా ఇ కూడా కరెక్టే
ఉ ఇప్పుడు గోధుమల కేజీ జోనల్ కేజీ సజ్జల్ కేజీ అవి హాఫ్ కేజీ ఇవి ఇంకా కొన్ని తగ్గిస్తా అయిపోతది
ఉ అంటే అన్నిీ ఒకటి ఒకేసారి వట్టిస్తారా అంటే అంత క్వాంటిటీలో
ఆ అన్నిీ ఒకేసారి కలిపి అన్ని మిక్చింగ్ కడిగి ఇదన్న ఎండబెట్టి ఆరిన తర్వాత మిల్లులో పట్టించుకొని వస్తాం
ఉహ కడిగి ఆరేస్తారా అంటే ఫ్యాన్ కింద వేస్తారా లేదంటే ఎండక పోస్త
ఎంటక ఎస్తాం ఎండకి ఎక
ఉహ ఎండక వేసి అది పూర్తిగా ఎండిపోవాలి అనుకుంట ఇగ
ఆ పూర్తిగా మళ్ళీ పొడి వచ్చినట్టు గలగల అంటారు చూడండి అట్లా వసినంగా పట్టిస్తాం ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి తొందరని ఎండిపోతాయి వానాకాలం కొంచెం చలికాలం ఇబ్బంది అవుతది కాని ఎప్పుడు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు అయిపోతే పట్టించుకొని రావచ్చు
అవునవును అంటే ఇప్పుడు ఇప్పుడు మ ఓన్లీ ఈ చపాతీ ఇ కాకుండా ఆ జావ లాగా చేసుకోవచ్చా
లేదండి రాదు
ఆ రాదంట రా
రాదుండిట్లా రాదు
ఉ ఇప్పుడు సరే ఇప్పుడు వీటిలో ఓకే ఇవి అని ఇప్పుడు మనం పప్పులన్నీ నానబోస్త చసుకుంటాం కదా అంటే ఇప్పుడు మనం పిల్లలకి సెర్ లాక్ చేస్తాం చూడండి
ఆహ
ఆ ఇప్పుడు మనం అన్ని పప్పులున అంటే అన్ని పప్పులు ఒక్కొక్క క్వాంటిటీ
అవి ఎంచి మనం చేస్తాం కదా అండి అది
ఆ అంటే ప్చ్ ఇప్పుడు అది కూడా ఇట్లా గట్టిగా కాకుండా లూజ్ గా జావలాగ చేసుకోచ్చా అంటే అన్నీ పప్పులు కలిప్
ఏ నేను ఎప్పుడు ట్రై చేయలేదు మేడం ట్రై చేయాలి చేస్ టీ తాగురా అట్లైతే మరి ఇప్ ఇగ మేము ఎప్పుడూ ఇగ ఉట్టినే కదా దాని పైనే ఇగ దాని పైనే వెళ్తాం ఇగ.
హ్మ్
జామ అంటే రాగి జావా చేసుకోవచ్చు జొన్న గడక చేసుకోవ చ్చు విడిగా అయితే
ఉమ్ మీరు గడక తాగుతారాండి
ఆ తాగుతామండి గడక
ఆయ్
ఆ చేస్తా అండి టిఫిన్స్ అప్పుడప్పుడు ఏం లేక్ కపోతే జొన్నగడక చేస్తా
మ్మ్ అది కూడా మిల్లుకే పట్టిస్తారా
ఆ పెరుగు
ఉమ్ హు మిల్లుకు పట్టిచ్చి ఇంగ ఇట్లనే మన జావా లాగానే అనుకో
ఇగ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటా
అవునా
మిక్సీ లో బట్టి చేసుకుంటా కొంచమే కదా మొత్తం బట్టి ఇవ్వం
అంటే అప్పటి వరకే ఆ టైం వరకే చేసుకుంటరేమో ఈ రోజు వరకు అంటే ఇప్పుడు ఒకవేళ ఈ రోజు గడగ చేసుకుందాం అనుకుంటే నైట్ అట్లా పట్టుకుంటారా
ఆ ఇప్పుడు కావాలి అనుకుంటే ఇప్పుడు కావాలనుకో మిక్సీలో కొన్ని జొన్నలు పోసుకొని, మిక్సీ పట్టి ఆ అట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటాం
హ్మ్ మళ్ళీ పొద్దున్ లేచి ఒకవేళ పొ వీలు ఉంటే పొద్దున్నే
పొద్ ఆ పొద్దున్నే వేసుకుంటాం ఏపు
కానీ అది గడక పొద్దున్నే తాగుతే మంచిది అంటే మధ్యాహ్నం తాగితే మంచిదని
మధ్యాహ్నం తాగితేనే బెటర్ అండి
అవునా పెరుగే పెరుగు మామిడికాయ పచ్చడి వేసుకొని తాగితే బాగుంటది అని అంటారు.
ఆ అట్లా బాగుంటది కర్రీస్ కూడా ఆ కర్రీస్ కూడా చార్లో ఆ అట్లా బానే ఉంటది. కర్రీస్ కూడా బానే ఉంటాయి అందులో
ఆవ్
మ్మ్ రాగి సంగటి కూడా బానే ఉంటంది నాకు ఎప్
ఆ అవునండి. మా తమ్ముడు కూడా అట్లనే అన్నాడు. అక్కడ మా తమ్ముడు ఎక్కువ ఆంధ్ర సైడ్ వెళ్ త్తాడు రాగి సంగటి రాగి సంగటి అంటే అది ఎట్లా చేస్తారండి. ప్చ్
గాయి సంగటి దాన్ని మిక్సీ బట్టి దాన్ని కూడా, మిక్సీ బట్టి ఇట్లా గట్టిగా మన మేసరు బెట్టి ఒక గిన్నెల దాన్ని దాంట్లో కొంచెం ఉప్పేసి దాన్ని గట్టిగా అయ్యేదాకా చూడాలి. మన ముద్ద వచ్చే టైపు హ్ ఆ గట్టి వరకు మెత్తగా వచ్చేసి, దాంట్లో చికెన్ అయినా మటన్ అయినా కర్రీసి పెట్టుకొన్ తినాలే
అహా అంటే ఎట్లా ముద్దలాగుంటదా అది
ఆ ముద్దలాగ ఏం ఉండదు
ఊ అంటే కొంచెం గట్టిగా ఇప్పుడు మన రైస్ అయినట్టు ఐతది అనుకుంటే ఇగ గడకాక అంటే కొంచెం గట్టిగా
ఆ మనం రైస్ లాగా గట్టికి కావాలి ఇంకా గట్టిగా చేసుకోవచ్చు జావ అయితేనా కొంచం లూజ్గానే చేవచ్చు
ఉమ్ అదే అదే రాగి జావ అంటే నాకు కూడా ఐడియా ఉంది
ఆ ఉమ్
ఇంకేం ఆ నేను చేస్తాండి నిపు డైలీ మార్నింగ్ చేస్తానే ఉంటా పిల్లలకి అయితే మా పాప తినదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తినదు సరే అనేసి వదిలేసిన ఇంగ మెల్లమెల్లగా స్కూల్కి పంపిస్ తే స్కూళ్ళో వాళ్లక్ కు మార్నింగ్ బ్రేక్ టైం లో అది ఇస్తారన్నమాట అ జావా పోస్తారు ఆల్డ్ న్ని డేస్
మ్
ఆల్టర్నేట్ డేస్ పోసినప్పుడు అది కొంచెం అలవాటు పడిందన్నమాట కొంచం ఏంటంటే అద్ మ్ బెల్లం వేస్తారంట వాళ్ళకు
అ కొంతమందే చేస్తారు
ఆ బెల్లం వేస్తే ఆ శీనేస్ కి అలవాటు పడ్డది అనమాట మా పాప
హుమ్
అలవాటుపడి ఇం చై మామ్మి అనంటే సరే ఇంగ తాగుతుంది కదా ఏదో ఒకటి అనేసి ఇగ రాగులు తీసుకొచ్చి మంచిగా కడిగిన చాలు ఒక ఐదారుసార్లకు ఎక్కువ కడిగి ఆ ఊసుక చేయాలి ఎందుకంటే సన్నుష్ ంటది కదా అందులో మ్ ఉసుక చేసి మంచిగా నానబెట్టాలే ఈ రోజు నైట్ ననబెడితే రేపు మార్నింగ్ వరకు అట్లా ఉంచేసి మళ్ళీ మార్నింగ్ వట్ ప్రాంతంచి ఆ ఇట్లా టైట్ గా క్లాత్ త్ ళ్ళో ముడి కడితే మొలకలోస్తాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు
మ్
మంచి మొలకలు వచ్చినాక మంచిగనిపిస్తది అ మొలకలను అదేందో చూడగానే ఆహా తినడం అంటే తినకున్న గాని మొలక చ్చిన రాగిజ ఇప్పుడు రాగులకు మొలకా కట్టినాం అనుకో మొల్క కట్టిన జ్రా మొల్కా కట్టి దాన్ని బెండ ఎం ఫైవ్ డేస్ తర్వాత మొలకలోస్తాయి కదా మొలకలోచ్చినంకనే మంచిగా ఎండబెట్టాలి ఎండ పెట్టిన తర్వాత ఒక కొంచెం రోస్ట్ చేసుకుంటే రోస్ట్ చేసుకోవచ్చు లై చిన్న ఫ్లేమ్ మీద అది లేదు అంటే ేను బాగా ఎండిపోయినాయనుకో ఇంగ రో చేయాల్సిన అవసరం లేదు ఇంగ డైరెక్ట్ మిక్సీ పట్టుకోచ్చు లేద మిల్క్ అయినా పట్టించుకోవచ్చు నేనైతే మిక్సీకే ఎస్తా
అ
అ మిక్కేసి జల్లిస్తా ఫస్ ఎందుకంటే కొంచెం ఏదైనా అక్కడక్కడ మిస్ అయితది కాబట్టి జల్లిస్తా జల్లి వచ్చినాక ఇంగ ఒక్కొక్క రోజు ఒక కప్పు పట్ల ఎస్
చూసా ఆ అట్లా బాగుంటందా హలో
అది తర్వాత ఎస్తే తింటారండి
అదే అదే అదే హ అదే నీను కూడా ఎప్పుడు అట్ల ట్రై చేయలే చేయ్యలి
అండి ఇప్పుడు అంటే డైట్ లాగా చేస్తున్నారు కదా కొంత మంది మొలకలు
ఆ అది చే బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర చేయడానికి ఆ హలో
ఆ స్టీమర్స్ ల లాగనా
ఆ
ఆ హలో అవి మంచిగా అంటే ఏ దేంది దానికి ఏ లేయర్కి ఆ లేయర్కు పెడతారు అనుకుంటా
ఆ త్రీ ఉంటాయి త్రీ దాంట్లో కింద వాటరు పైన ఈ ఈ మొలకలొచ్చి లాగా ఇవి జ పెసర్లు ఇవన్నీ వేసుకోవాలి అందు పైన రెండిటి పైన వేసుకుంటే వచ్చేసాయి మనకలు మంచిగా ఉంటాయి అవి తిన డైరెక్ట్ తినేస్తే అయి పోతయ్
ఆ డైరెక్ట్ దినేయోచు కట్ చేసుకో ఆ క్యారెట్ అట్లా కట్ చేసుకొని వేస్ కున్నా కూడా బానే ఉంటది కదా
బానే ఉంటది ఆ బానే ఉంటదండి అట్లా కూడా
స్వీట్
అట్లా కూడా బానే ఉంటయ్
పచ్చి పచ్చి పచ్చిగా ఉంటాయి కదా ఇంకా మనం
ఆ
కొంచెం క్యారెట్స్కుంటే స్వీట్నెస్ అనేది ఉంటది
అవునండి ఆ
మీరేప్పుడైనా తిన్నారా క్యారెట్ వేసుకున్నారా
క్యారెట్ వేసుకోలే గాని మామూలుగా ఉత్తయ్యే తిన్నా మండి మేము
ఉ ఉద్దయి కూడా తినొచ్చు
ఆ ఉత్తయి తిన్నాం గాని క్యారెట్ వేసుకొని చులే ఒకసారి ట్రై చేస్తా మీరు మీరు తిన్నారా అట్లా
ఊ మ్
హలో
అఓ
హలో తిన్నారా మీరట్లా
ఆ తిన్నామండి
మ్ మ్ ఇంక ఏక హలో
ఓకే అండి
ఆ సరే అండి మరి ఆ బాగున్న ఆ